అలో హలో,
హలో, విం సబ
ఆ ఇషంద
ఏం చేస్తన్నారు
వళ కాడి మీరు
ఏం లేదు కాి తిన్నారా
తన్న
ఎ ఎక్కడా మీరు చదువుకునేది
మీ హైదరాబాద్ హచ్చు వెడి అంట్ర
సరే సరే
ఆ
సరే
లెంక కాలేజ్
నా ఎ ఏయ
అడియ
ఆయ్
తాడియర్ తాడియర్
ఆ
ఉమ్ మీదే కాలేజ్
మేము వాగ్దే
వాగ్ ది ఊహు ఎక్కడ ద కాలజ
వరంగల్
వరంగల్
వరంగల్ల
వరంగల్ లోనే ఉంటదా పక్కన అట్ల వేరే కాడ
వరంగల్లోనే ఉంటది కాలేజ్కిెళ్తరా డైలి
ఆ ట్వంటీ ఫోర్ అవర్స్ పోర్ కాలేజ్
అ
ఆ రోజు పోతా కాలేజ్ కి ఊ హుమ్ అటెండెన్స్ ఉంటయిగ మాకు
అవున
మ్యామ్ అందుకని రోజు పోతామ్ కాలేజ్ కి
మేము వెళ్తాం
అంటే మీకు పట్టించుకోని అనుకోకుంటురు క ఆర్టిెనెన్స్ కాగు తెలో అంటే చాల మంది బయట చె
నువ్వు చూసినవ వచ్చి
పైడిసు
నువ్ చూసినవా
చూస్తున్నారు కొంత మజాక్ చెయి
మీరు జూసినరా మీరు చూ సిండ్రా
మా ఫాలో అంటె మా
నువ్వు కళ్ళతోటి చూసినావ నీ కళ్ళతోటి చూసినావ మరి నీకెందుకయ్యా నీకెందుకు నీకెందుకు
ఇధ ఏంఅడ
నీకెందుకు పెద్దోల్లంకి క లేదు ఆ పేరేది రాడీం లేదు దాని గురించి తిన్ని నోరు మూసుకోని ఉంటంటె ఇక్కడ మా కాలేజ్ని అటెండెన్స్ వర్టి మర దీన్నికి అవసరమా
ఆ మీరు ఉండేది ఎల్ఐ వరంగల్ లో ఇది ఉండేది హైదరాబాద్ మా మొహం కూడా ఇప్పుడు చూడలేదు అనుకుంటా, ఎట్టా తెలుసుద్ది మా కాలేజ్ గురించి మీకు,
అదే ఆహా అల్లా సదువుకున్నాటోలేకే తేలు న్నట్టు నా తెలిసి మీ క్లాస్ లో చదివే తొటోలకు నువ్వు వాళ్ళ క్లాస్ అన్ని తెలుసో తిలియదో కావచ్చు,
ఊ పని నేను రోజు కాాలేజ్కి పోతా
అవునా
హ నేను కాలేజీ ప్రతి స్టాఫ్ కు తెలుసు టీచర్ అందరు అడుగుతారు ఏమన్నా డౌట్ వస్తే నా దగ్గరకి వస్తారు వాళ్ళు అందరూ,
ఎవత్ తీసాల ఆహా అంతా సక్కగా సదువుతావా
టాపర్ నేను టీచర్లకే చెప్తా
ఆ
హు అట్లా మీరు చెప్పారా,
నిను చెప్పాను టీచర్లకు రెస్పెక్ట్ ఇతం
అహ మీరు అయినా మీరు కాలేజ్ పోవాల అనుకుంట రేపు, పోరు అనుకుంటాగా,
ఆ పోము తిని తిరుగుతం, ఏ బయట ఏదన్నా పనులు చేసుకుంటాం
హ బోర్ కొట్టదా అట్లా రోజ, కాలేజ్ పోకపోతే
మీలాంటి ఒళ్ళు ఎక్కువ లేరు
ఆ
ఎ లేదు కొంచెం పని చేసుకోవాలి కదా బతకాలంటే ఏదో
అట్లా అట్లా అని రోజు పనిలేపోతే ఎట్ల కాలేజ్ మన ఎందుకు స అమ్మా నాన్నకు చెప్పి మల్ల ఇడికి కొచ్చి హాస్టల్లో పడుకోవడం ఎందుకు మల్ల అట్లా,
అమ్మ నాన్న చెప్పి రలే నేను చెప్పకుండానే వచ్చినా నేను అట్లనే వస్తా చెప్పకుండా వస్తా ఆ అసలు పట్టించుకోరూ వదిలేస్తారు
హు అయినాగాని అట్లా మనం వాళ్ళ అమ్మ నానికి రెస్పెక్ట్ ఇచ్చి
నేను ఇయ్యను నువ్వు నాకు ఇంట్లో ఎట్లుండాలిని చెప్ప పప్పు
ఇంట్లో చెప్పట్లేండి మీకు కాలేజీ ప్లేస్ చదువుకోవాలా అవి చెప్తున్నా అటెండెన్స్ మీటింగ్ చేయాలా అవి చూసుకోవాల మనం ఏమో అంటే మన కాలేజ్ చె చదువుయంట యూట్యూబ్ లో చూసిన చదువు వేరే ఉంటది గా
నేను యూట్యూబ్ లో మీకు చెప్పిన
ఇ మీరు చెప్పిిన అదే ఇ మా కాలేజీ లో చదువుత అన్నారు మ ఎండ్ చదువుతా ఇంకా
అవును ఏమన్నా డౌట్లు ఉంటే మా సార్ వాళ్ళకిే చేసి అడుగుతాం వాళ్ళు చెప్తారు
ఓహో కాలజ్ బ కొంచెం వాళ్ళతో మాట్లాడుతూ కొంచెం దాీ ఆస్ట్ని బోరుగుంటా చ ఉ
ఒక పతు తరా
ాే పొద్దులు కాలద పపతకడి
అవునా
నైట్ నేను ఏది మా కాాలేజ్ త్రీ థర్టీకి అయిపోది నేను నైట్ కూడా ఎక్కడ ఉంటున్నా అడి అే ఎలోజీ ఉన్నిీట్లే నాదిక వస్తు లేకపోతే నైటు కూడాక్కడ ఉ
అదే అంటే కొంచెం దొంగల్ని నమ్మరు కదా మల్ల కాలేజ్ లో వస్తువులున్న పో ఈబ్బంది అవుయితుది
దొంగలు ఎందుకు అయితం అండి మేము కాలేజ్ అంత రెస్పెక్ట్ మాకు
అదే మరి ఏమన్నా తీసుకుపోయ అదే ఎందుకు మీరు హాస్టల్ నుంచ కోరా మిమ్మల్ళీ కాలేజీలు ఉంటా అంటంటే
నాకు రావద్దు కాదు కాళందర వేసి ఇంకా చదువు
రు కావచ్చు అందుకే చదువుకోవాలనుకుంటే ఆడ నేను చదువుకోవచ్చు
ఎవరు చెప్పార ఎడ చదువుకోవచ్చ అంటే ఇప్పుడు బర్గడ్లు కాదుసుకుని చదువుకుంటరా ఎరు చెప్పు ఆడండి
ఎందుకు బర్లక్క ఎమ్మెల్యే అవుదాం అనుకోలే ఎవరైనా చదువుకోవచ్చు
చ్చడి
ఆ రాజకీయంగా అదిటల్ ఔసండద చదువు
ఎవరిక్కరు అవసరదనే అవసర రాజ చేసేడు కూడా ప్రతిోడు చదువుకునే వస్తడు అది కూడాడు పరుగుడు కాష్ట దగ్గర చదువుకోడు మంచిగా పాయ పాఠశాలకు వచ్చి చదువుకుంటుడు అప్పుడే మనకి విద్య అనేది వచ్చిది అట్లా నేను అనేది. మీకు సారీ మీ కాలేజ్ కి బోరు కాబట్టి మీక్ తెలీదు అనుకుంటా
సార్క్
హ్మ్ ఇల మీ ఏర సబ్జెక్టులు ఉంటయ్.
ఎనిమిది
ఒక్కసెమ్ ఎ వెళ్తుంటాయా
ఆ
ప హ్ సబ్జెక్ట్లో మాకు మూడే ఉంటే
అవునా అది బీటెక్కోళ్ళు కదా చదివేదేమి ఉండదు
ఎవరు చెప్పారండి
అయినా ఇంజనీరి బీటెక్ చదివినోళ్లు బీటెక్ సంబంధించి చింజావులు తప్ప అన్నీ చేత్తరు
అమ్మ వచ్చేస్తుంది మరి
అదే చదివింది చేత కాదు మళ్ళీ ఇట్లాంటోడు ఒకడు వచ్చి నాకు ఓరోజు కాలేజు పోవాలె అటెండెన్స్ మెయింటైన్ చేయాలి క్లాస్ లో చెప్పినే ఇనాల కాలేజీలో చెప్పినె ఇనాల అని చెప్తాండు
ఇక్కడ బీటెక్ అంటేనే ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ అంటే వాళ్ళు ఏ పనైనా చేయగలరుతని చిక్తుంది
అది సదువుకున్నది సదువుకున్నది సదువు
మేము ఒకే దారిలో పోము మేము ఎన్ని దారులైన పోవచ్చు మాకు ఆ ఛాన్స్ ఉంది మీరయితే ఒకే దారిలో పోతరు ద డిఫరెన్స్ బిట్వీన్ ఫార్మసి అండ్ బిటెక్కు చెప్పారు అది వేరూ వేరండి
ఇది వేరు కాదు చదువుకున్నది చెయ్యడా చెయ్యరు మీరు
ఇది పోయే ధారిలో ముళ్ళలు రాజోక్కలున్న ఉన్నాయండి ఒకే దారిలో మీరేం చేత్తరు ఆగిపోతరు అదే మేమను కో మాకు చాలా దారులు ఉంటాయి ఈ దారిలో ముళ్లు కంపులు ఉంటే వేరే దారిలోంచి పోతాం కానీ మాగమ్మి
మీ గమ్యం ఒకటి మీరు చేసేది ఒకటి మధ్యలే ది ఆన్ పడ్ దానికాడ ఆగుతారు మీరు అది అట్లాంటప్పుడు ఇగ అంతగానం ఫీజులు గట్టా నాలుగు సంవత్సరాలు చదివే ఎందుకు ఇగ వేద వు
అరే అది దేను కోసం జస్ట్ ఒక సర్టిఫికేట్ కోసంేము చదువుతున్నాం అట్లా సర్టిఫికేట్ ఒక అవసం లేదు ఇప్పు ప్రతి ఒ ఎడి సర్టిఫికేట్ అడిగితే మీకు అట నుంచి ఎంత ఉంటంది టూ పసంట్ త్రీ పర్సెంట్ ఉంటదా
ఆ
అగ సో
ఆ
ఫయ రోజబరుగా
నయ కడుతడా ఫీజ ఊకి వచ్చి కాలేజ ఓకాల
ఆ
లేదు అంటే
అరే అంత తక్కువ మేటిని చెస్త ఎట్లాండి
మేము పర్మిషన్ తీసుకుంటాం అండి
ఏం పర్మిషన్
హే చోడి దగ్గర ఇంకెవడు కా ఇంకెవరి దగ్గర తీసుకుంటా
అయన మరి అంత తక్కువ ఆ టూ త్రీ అంటీ అది ఏందడి ఎ నెంబర్ వన్ టూ త్రీ నెంబర్లా మనం చదివే చదువుకి కొంచెం అర్థం చేసుకొని పోవాలి కాాల చెప్తే కష్ట
నువ్ ఆడతానువా
ఇ అట్ పని ఎవర డబ్బు
నువ్వు ఫీజ్ గడతాన్వా
చి చె
నువ్వు ఫీజ్ కడతా అడిగందానికి ఎప్పుడు నువ్వు ఫీజు కడతానువా
ఏగడ త ఫీసది తలజ
అవసరం లేదు మాది మాకు ఎట్లుంటన్న తెలుసు
అ మంచి చెప్తే ఇంత ఉంటంది
నీ దగ్గర
ఆ
తీసుకునేంత స్థితిలో లేవు
ఉన్నారు కాబట్టి చెప్తాను ఎందుకంటేనుోజు కాలేజ్ పోతాను మీరు పోవట్లేదు అంటే మేను బాత కాబట్టి మీకు చెప్తున్నా మీ అది మీ పోయిననుకోవా నేను నాకు చెప్పేవాళ్ళే దట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ యూ అండ్ మీ స హీ న ఇ ఇంగ్లిస్ న
ఒకసారి మీ
ఆ
మీంల్ ర మీీద వట్టేసి చెప్పండి
హుమ్ హ్ చిన్నపిలగాలండి మీరు ఇంకా ఊట్లో వేసి ఏంది ఇది చిల్లరి చిల్లరగా చీ ఆ మరి మన మీ ఫార్మా జదువుతున్నారు నేను బీటా జ దువుతున్నా ఇంకేంటండీ ఏ లాగ్ లేదు వచ్చి ఇచోచి ఆ మరి ఊరోల్లాగ మాట్లాడతవ్ మనం చదువుకు ఎడ్యుకేషన్ెన్ ఎట్లాా మ ఎ్యకెన్ ఎట్లాంటా మ ఆ మది కొంచెం ఆ లాంగ్వేజ్ను అది ఏంద మారండి చిల్ల చిల ఓట్ ఇట్లంట ఏంద అది చి చె
చిల్ల ఒట్లు ఓట్లు చిల్లర
అవ్
ఆ ఒట్లు చిల్లరా అంతే గదా సరే సరే సరే అండి సరే చెప్పారు గదా సరే అండి సరే
రేట్లను చ్చచ్చ చ్చచ్చ అవును సదుకుంటనవ్ ఏందది చ్చ
సరే అండి
ఉమ్ మనోళ్లు ఇం సైటిక్ చిట్ ఎందుకు దాగుతనం మన అక్కడ ఆ మంచి జెప్తే ఇట చిరాకు పడతారు సర్లెండి మీ కాలేజ్ గురించి జెప్పండి హలో
హలో
హలో
హ ఆ చెప్పండి
మీ కాలేజ్ గురించి కొన్ని జెప్ పండి ఇంతా
మా కాలేజీ గురించి అట్లఇట్ల అని మీరే యెప్పారు మీకు తెలిసేమో ఇక్కడ ఇద్దరూ ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారెమో ఇగ మేం జెప్ ప్పేదేముంది మీరు మీదాన్ ఇండ్ల నాకు తెలిషినోళ్ళు ఎవరు లేరు గాబట్టి మీది
ఓహో
చెప్పాలి ఆ
అ నేను చెప్పానా మా కాలేజ్ ఎ నే సి కాలేజ్ అంటారు ఏనండి ఫస్ట్ మీరు హైదరాబాద్ ఎప్పుడు రాలే తెలియదు ఇలాంటి కాలేజీల గురించి హైదరాబాద్ లో హైదరాబాద్ లో టాప్ టెన్ లో మా కాలేజ్ ఒకటి ఎళ్ నక కాలేజ్ అంటారు హమ్ మినిమం ఖచ్చితంగా మంత్లీ జస్ట్ అట్లీస్ట్ రెండు టెస్ట్లైన జరుగుతాయి
ఆ
అదంటే ఎందుకంటే అట్లానే రోజు చదువుకొని చదువుకొని మెంటల్ ప్రెషర్ పడిద్దని మినిమం రెండు టేస్ట్లు పెడతారు అది కామన్ అది తప్పేం కాదు ఇప్పుడు పెడతారు మా వాళ్లు స్టాఫ్ గురించి చెప్పాలంటే మాలు స్టాఫ్లే కదు కదా వాళ్ళకి మాకు దేవుళ్ళు అనొచ్చు అట్లా బాగా చెప్పినూరు సబ్జెక్టులు